బావున్నరండి?
ఆ చెప్పండి
బావున్నారా మీరు? ఏం చేస్తారండి?
ఏం చేయట్లే వండి ఊర్కనే కూచున్నా
అంతేనా ఏన్లా అండి మద్ ఏమైతుందంటే ఈ చెట్లన్నీ నరికేయడం వల్ల ఈ కోతులు ఇయన్ని ఇంటి దగ్గరకి వస్తే న్నాండి ఆ బయట పల్లీలెండబెడితే కతం తిన్నాయండి కోతులు ఏం చేయాలి?
కోతులేనండి సింహాలు కూడా వస్తున్నాయి ఇంట్లో క్ చెట్లన్నీ నరికేయేడం వళ్ళ
గా
మనఏ కు మడవినే వచ్చాయి వత్తం అసలు బస్ స్టాండ్ కు ఒక దగ్గరది పేపర్లిచ్చారు.
ఆ ఏమనిచ్చిరండి?
పట్టే ఇస్తుంది పులి సింహాలూ
ఉమ్ ఆస చాలా పర్యావరణం అంతా దెబ్బతింటుందండి. ఏం చేయాలి చెట్లను నరికేయడం వల్ల
చెట్లు ఉంటే నీడా ఉంటది కదండి తెలియద్
ఆ పర్యావరణం అంత నష్టమయి తుండే జంతువులన్నీ అడవిలుండే అం
ఆసాలో మేము అక్కడ పల్లెటూర్ల మొత్తం కోతులు ఆ ఆ ఇగా బట్టలారెయ్యనియ్యవ్ అస్ అసలు రేగుల రూమ్ ఉందొకటి మొత్తం అసలు తొక్కి తొక్కి పడేసి ఈ నష్టం చేస్తున్నాయి
అందరిడ్లళ్లకి వస్తున్నాయండి జంతువులు ఇప్పుడు కోతులు వచ్చినాయి కదా పులులు కూడా వొస్ తయిగ
వబిన్ ఇంట్లల్లోకీ వచ్చి మొత్తం ఆగం ఆగం చేస్తున్నయ్
ఉన్నా అంతే చెట్లున్నా నరికేస్తుంటే ఆ పర్యావరణమంతా కాలుష్యం అయితుండే దగ్గులు, రోగాలు
తినడానికి ఆహారం దొరకట్లేదు కాబట్టి మొత్తం అడవ్ ఏం లేవు కదండి చెట్లు మొత్తం నరికి మొత్తం ప్రశాంతగా వేడికి తట్టుకోలేక
ఆ ఇటొచ్చేస్తున్నాయి ఇగ
ఊర్లల్లకొచ్చేస్తుండ్రు.
ఉమ్ ఏంలే గానీ వర్షాలు కూడా పడట్లేవు కదండి టైంకి. పంటలు పండట్ అంతా నష్టమే చెట్లను కొట్టేస్తే.
స ఊరల కుక్కలు కూడా అండి చాలా అసలు మనుషులను కొరికి పడేస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు తిరగాలంటే కష్టం ఉంది.
ఉమ్
అప్పుడప్పుడు మనం గ్రామాలలకు వెళ్తాం కదండి ఏదైనా ఫంక్షన్స్ అవి ఇవి ఉంటే. పల్లెటూరుకి వెళ్ళినప్పుడు అక్కడ చానా అసలు ఒక్కొక్క దగ్గర. పది పదిహేను కుక్కల వరకు కనిపిస్తూనే ఉన్నాయండి. నా కష్టం ఉంది చిన్నపిల్లలు నడవాలంటే కష్టం ఉంది.
ఉమ్ అదే మా ఇంటికాడికి ఇప్పుడు మూడు కోతులు వచ్చినాయండి.
ఉమ్ అవునా.
సప్పే చేయకుండా తలుపులు పెట్టి ఇంట్లా కూర్చున్నా ఇగ. ఏం చెయాలండి మొన్న మా ఇం మమ్మీ వాళ్ళింటికి కోతొచ్చి బనానాలన్నీ ఎతుకపో. పోయింది తలుపు తీస్తే కష్టం అండి. ఏం చేయాల్నో ఎందుకు చెట్టు నరికేస్తున్నారో అర్థ. కలప కోసం అంటారు కానీ చెట్టు నరికేయడం వల్ల వాతావరణం అంతా కాలుష్యం అయితుంది. ఈ మళ్ళీ ఏంటిది వర్షాలు సరిగా పడట్లే. సరిగా బంతలే ఇద అంతా నష్టంమే ఇగ.
ఇప్పుడు వెహికల్స్ నడిచినప్పుడు ఆ కాలుష్యం గాలి మొత్తం చెట్లు ఉంటే. పీలుసుకుంటదండి. చెట్లను నరికేసి ఆహ్ ఆక్సిజన్ ఇస్తది చెట్లను నరికేసరికి. మరి మనుషుల కూడా చానా. అనారోగ్యం అయితుంది వెహికల్స్ది ట్రైన్ వాటిది వీటిది. పొగ ద్వారా చానా జన నష్టం కూడా అయితుందండి.
ఏం చేయాలో అండి అసలు అందరు ఇప్పుడు కొత్త అది పెట్టు. చట్టరండి స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ హరితహారం పెడితే మంచిది అందరు. ఒక్క చెట్టును నాటితే బాగుండాలి.
అవునండి ప్రతి ఇంటి దగ్గర చెట్టు ఉన్నాయంత. కొంత మంది వ్యక్తులు ఉంటారో ప్రతి ఒక్కరి చెట్. ట్టు నాటితే ఇంటి ముందు కూడా పచ్చదనం ఉంటు.
అవునండి.
దన్ని కూడా నీట్గానిపిస్.
అవునవును అట్లయితేనే మంచిగుంటంది లేకపోతే ఈ ప్లాస్టిక్. కవర్లు వీటి వల్ల కూడా అంత అవేమో ప్లాస్టిక్ ఎక్కడ. ఆహ్ క కరిగిపోతుందిండి అది అసలు దేం లేదు ఎన్నేళ్ళకి. ఎట్లైనా ప్లాస్టిక్ అట్నే ఉంటది కదండి.
అవునుండి అసలు ప్లాస్టిక్ వాడ. వద్దాంటూరు కదండి కవర్స్ అవి ఇవి.
ఇష్టమైతుండే అసలు ఏం చేయాలో అర్థం కావట్. లేండి వాడొద్దు అన్నా కూడా అందరు వాడుతూనే ఉన్నారు.
పాటిస్తలేరండి చాలా ఎంత అసలు. ప్రభుత్వం వాళ్ళు ఎంతో చెప్తూనే ఉండరు గాని మనుషులు వినట్లేదు దాన్ని ఆచ.
ఎమో ఏం చేయాలి ప్రకృతి అంతా నాశనం అయిపోతుందండి ఈ చెట్లను నరికేయడం. వల్ల. ప్లాస్టిక్ వాడడం వల్ల పర్యా పర్యావరణం మొత్తం దెబ్బతింటు. తుంది ఆ చెత్త ప్లాస్టిక్ లేమో అది అదేమో మొత్తం కారాబ్. కాదు దాన్ని అంతా కష్టం కష్టం అయితుంది.
అవునండి ఏ ఫంక్షన్స్ అయినా మీటింగ్స్ పెద్ద పెద్ద అధికారులకు ఒక్కొక్క. ఆహ్ ఇప్పుడు ఇంతకు ముందు ఫ్లవర్స్ గు గుత్తులు ఇచ్చే ఇచ్చేదండి ఇప్పుడేమో చెట్. ఎట్లా ఇస్తున్నారండి ఒక్కొక్కటి.
అవునండి అట్లనే ఇప్పుడు అదే బాగుందండి షో చెట్లిస్తే పెట్టుకోవడానికి మంచిగ.
అప్పుడేమో బుకే యిచ్చే వాళ్లు. ఏమో ఒక చేట్ల్ ఎషింరు కిలే ఎషింరు చేట్ల్ ఎస్తున్రు. అట్లా నాన్ ఇంట్లా పెట్టుకుండ్.
అవ్నండి ఏం చెయాలండి ఎవరికి చెప్తే అర్ధం అయితదో అర్ధం కావట్లేదండి అసలు.
చానా వరకు మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళే జీవించాలం. గానీ చెప్పింది పాట్.
అవునండి చాలా ఇబ్బందులు అయితున్నాయి అసలు. ఏం చెయాలండి ఈ చెట్లని ప్రతీ ఒక్క. ఒక్కారు ఇంట్లో ఉన్నంత ఎంత మంది ఉంటే అంతమంది చెట్లు నాటుతేనే మంచిగ్ ఉంటాందండి. పర్యావరణం మంచిగ అయితది.
అవ్నండి అవును ఫ్రూట్స్ పళ్ళ చెట్లలన్ పెట్ట్.
అవ్నండి.
ఇంతకు ముందు అన్న ఉంటది.
అవ్ను మంచిగా ఆక్సిజన్ ఒస్తది. అట్లా అండి సరే అండి అదే మాట్లాడ్దామని చేశ్నాండి. ఆహ్ చేశ్నామండి చేశ్నాము. ఆహ్ డ్యూటీకి ఏళ్ళి రండి అంతా బాగున్నారు బాబుకి ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ కి ఏళ్ళిడండి.
ఆహ్.
కదా మాట్లాడాక ఇప్పుడే కోతుళ్లు ఏంటండీ. పాప వాన్నిట్. కోచింగ్కి ఏళ్ళిందట్టి పాప హాస్టల్ లో ఉందండి అట్లాండి అద్. అదే ఇప్పుడే ఆ బైట పల్లీలు పెట్టినా ఎండబెట్టినా కతం కోతులు ఒచ్చినైయండి అదే. ఏం చేయాలి చెట్లన్ని నర్కేయడం వల్ల కోతులు అడవిల నుంచి. ఇప్పుడు ఇళ్లలకు ఒస్తున్నాయి ఇగ అద్. అదే ఏం చేద్దామని మాట్లాడ్దాం అని చేసింటనండి ఆవును మీ ఇంటి దగ్గర్. అక్కడ కూడా ఉన్నాయండి కోతులు.
ఆహ్ మేమ్ ఇక్కడ వేరేసి నల్గొండలో ఉంటాం గానీ అప్పుడప్పుడు రా. మేమ్ పల్లెటూరులో కూడా ఏళ్తాం అండి అక్కడ్ కూడా మా పొలాలు అవి ఇవి ఉన్నాయి.
అప్పుడు ఇబ్బంది అయితుందేమో చాలా. ఉమ్ సరేలేండి ఓకే అండి అంతేతే బావుంన్నారు కదాండి. ఆహ్ ఓకే అండి ఉంటామండి మరి బాయ్ ఓకే ఆహ్.